నేను కూడా బాగానే ఉన్నా, నువ్వ ఎలా ఉన్నావు నేనేం చెయట్లా
ఇంకేంటి విశేషాలు మీ కుటుంబం చాలా చిన్నది. మరియు ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు.
నా కుటుంబంలో నలుగురు నా తండ్రి, నా తల్లి నా తమ్ముడు మరియు నేను
మీ తండ్రి ఏం చేస్తా డు చాలా మంచిది మీ తల్లి ఏ చేస్తారు. నీ తమ్ముడు ఏం చేస్తున్నాడు. మీ కుటుంబం కలిసి సమయం గడుపుతారా అవును మేమ్
ఎందుకు గడపమ్ మేమంతా సాయంత్రం కలిసి మాట్లాడుకుంటా మరియు భోజనం చేస్తాం.
తప్పు ఏమి చేస్తారు పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు.
కుటుంబం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.
పండుగ రోజుల్లో మేమంతా కలిసి పూజల్ చేస్తాం. మరియు ఆనందంగా గ గడుపుతా కుటుంబం మన జీవితం చాలా ముఖ్యమైనది కుటుంబం అంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అవును మనం ఎప్పుడు మన కుటుంబాన్ని గౌరవించాలి. సరే నీతో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది. అవునా చాలా బాగుంది. మీ కుటుంబం ఎంతమంది ఏమేమి చేస్తారు. నా తండ్రి అయితే ఉపాధ్యుడు, నా తల్లి అయితే ఆ ఇంకా అప్పుడైతే క్లా చ అమ్మమ్మ తాతయ్య కూడా ఉంటారా
ఉంటారు.
వాళ్లేం ఏం చేస్తారు.
వాళ్ళు కథలు చెప్తారు. మా మంచి మంచి
ఆహ మీ ఇంట్లో ఎవరు మంచి వంటలు చేస్తారు.
నా తల్లి
బీట్రూట్ ఫ్రై అవునా ఎలా ఎలా ఉన్నావ్ బానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగానే ఉన్నాను ఈ రోజు స్కూల్ కి తరువాత ఏం చేశావు నేనా పార్క్ కి వెళ్ళా
ఇంకా
ఏం లేదు పార్క్ కి వెళ్ళి చాలా టైమ్ స్పెండ్ చేసా మా ఫ్యామిలీలో అవునా మీకు ఏ వంటకం ఎక్కువగా ఇష్టం నాకా మా అమ్మ చేసిందా ఎవరైనా ఇంట్లో ర చేస్తారు కదా వంట ఏ వంట అంటే ఇష్టం ఎ అవునా
ఉమ్
గడిపే సమయం చాలా విలువైనది కదా కుటుంబం మనకు ప్రేమ సహాయం మరియు ఆనందం ఇస్తుంది మీకు మూవీలో ఏ మూవీ అంటే ఇష్టం
నా కా
చెప్తానండి కాంచనా ఇస్తం మసోదా ఇష్టం యోగిని ఇష్టం గంగా ఇష్టం ఇంకా ఏమి ఇష్టం
మన శంకర్ రావు ప్రసాద్ ఇష్టం
ఉ
ఇంకా ఉన్నాయండి చాలానే కానీ పేర్లు గుర్తులేదు
ఉమ్ అవునా మీకు సాంగ్స్ లో ఏమంటే ఇష్టం
ఒడిల్లా కూడా ఇష్టమ అండి నా సాంగ్సా అన్ని ఇష్టమే
నాకు శంకర్ వర ప్రసాద్ అదే ఇష్టం ఇంకా ఉమ్ అదే ఎక్కడికి పోదవ్ చినవాడా
ఇంకా
ఇంకా అంటే అదే ఇంకేం
ఏం కూరా ఊహు సరే
మీ నార్మల్ గానే చేస్తారు కాలీఫ్లవర్ కట్ చేసి ఫ్రై చేస్త త
ఆ ఓకేలేండి మీ ఫేవరెట్ కూర ఏంటి
ఉ నా ఫేవరెట్ కర్రీ దంటే బంగాళదుంప ఫ్రై ఇంకా అంతే ఇంకేం లేదు రెండు చెప్పండి ఎగ్ ఇంకా ఉ ఇంకేం లే బిర్యానీ అంటే ఇష్టం
మొన్న మీరేదో బిర్యానీ చేసారంట అది వర్కవుట్ అయ్యిందా బాగుందా
నమస్తే ఎలా ఉన్నావు బానే ఉన్నా మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగానే ఉన్నా నేడు చాలా రోజులయంది తర్వాత కలుసుకున్నాం
అవును చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మీకు ట్రావెల్ చేయడం ఇష్టమా నాకు ఇష్టమే ఏ ఊరు అంటే ఇష్టం మీకు ట్రావెల్ చేయాలన్న అంటే సిటీస లేకపోతే మన చుట్టాల్లో ఊర్లా సిటీసే గోవా విలేజెస్ లో మీ రిలేటివ్స్ లో వెళ్ళాలనుకుంటే మన్నవా పల్లెటూరా సిటీయా అక్కడ ఏమేమి ఉంటాయి పల్లెటూర్లో చాలా ఉంటాయి
ఉంటాయి ఇవి ఉంటాయి
ఉంటాయి అవి ఉంటాయి అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏమైనా ఇంకా మామిడికాయలు ఉహు ఇంకేం పండిస్తారు అక్కడ ద్రాక్ష ఇంకా
ఉంటాయిడి ముంజలు ముంజలు చింతకాయలు చింతకాయలు కూడా ఉంటాయి చింత చింతమ్ మా చీతమ్మకాయలు కూడా ఉంటాయి పంటలు పండిస్తారు ఏం పంటలు పండిస్
కడ మొక్కజొన్న వేయరా ఆ ఎస్
తరు
ఆ ఇంకేంటి విశేషాలు తిన్నారా ఇవాళ లేదు సండేగా
సరేలడి నిన్న ఒంద ఆసక్తి సాటర్డే కదా అవునా మేము పడుకున్నామండి ఆదివారం పదివారం తె
ఎంగడ అదే సతన్నా
అకా ఇంకా ఏమి లేదు
అయ్యో నాకు పరీక్షలు ఉన్నాయి్ అవునా భయపడు భప కలిస చాలా కష్టంగా ఉంటాయని అ అనుకుంటున్నాను భయపడతాయి రావు అవునా కే విశేషాలు అ మీకు కూడా పరీక్షలు ఉన్నాయా ఎందుకంత టెన్షన్ పరీక్షలు బాగా రాయండి చ నువ్వు చాలా బాగా చదువుతావు కదా
అవును కానీ కానీ ఏం లేదు నువ్వు బాగానే పాస్ అవుతావు నిజమే
నీపై నాకు ఒక నమ్మకం ఉంది నేనా ఏం చదవట్లా తెలుగు చదువుదాం అనుకుంటున్నా ఎ్జామ్స్ కదా టెన్త్ రేపటి నుండి ఆ అవును నాకు మథస్ అంతే ఇష్టం మీకే సబ్జెక్ట్ అంటే ఇష్ట తెలుగు ఇంగ్లీషా
ఆ
అవు అవునా మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అవునా ఏమేమి సబ్జెక్ట్స్ మ
ఎక్కువగా అయితే తెలుగు ఫిజిక్స్
నాకు కూడా ఫిజిక్స్ అంటే ఇష్టం
ఫిజిక్స్ క్ష అంతే నేనా ఫ్యామిలీతో గడుపుతా
ఫ్యామిలీ అయితే ఎక్కడికి వెళ్తావు బార్క్ కాని బయటకి కాని ఏమైనా వెళ్తావా
రెస్టారెంట్ మూవీస్ అలా
ఏ రెస్టారెంట్ క దవ రెస్టారెంట్ లో ఏం ఫుడ్ తిండి బష్ ఇప్పుడు రంజాన్ మాసం కదా బిర్యానీ తింటావా
ఆ బిర్యానీ తిన్ తింటాం మటన్ తింటాం అన్నీ తింటాం
బిర్యానీలో ఏం కర్రీ అంటే ఇష్టం చ హా ఇంకేంటి విశేషాలు
ఇంకేం లేదు
అవునా ఎప్పుడు మరి మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయా మాకు లేదు అయిపోయింది ఇంకా టెన్త్స్ కెల్తం అని నిన్న నిన్త్ అయిపోయింది టెన్ంతా ఆ ఆహా టెన్త్ లో నీకు మార్క్ మార్క్స్ ఏ ఏం అంటే ఎంత పర్సంటేజ్ రావాల అనుకుంటున్నావ్
నాకా చెప్పుకోకూడదలా
అదేంటి అంటే ఒక మార్క్స్ అనేది ఉంటది కదా చెప్తేనే కదా తెలుసేది
నాకా ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ
వావ్ గుడ్ డెసిషన్ దానికి ప్రిపేర్ అవుతున్నారా మర రోజు ఐ మీన్ టెన్త్ క రాతున్నారు కదా మీ ఫేవరెట్ కర్రీ ఏంటి
చికెన్ లోనా నాన్ వెజ్ లోనా వె్ లోన్ నాన్ వెజ్జేగా అయిపోయిణ ఆగింది
వెజ పొటాట సరే థ్యాంక్స్ ్యాంక్స్